బాగున్నావరా ఏం చేస్తున్నావు అంతా బాగేనా
ఆ అక్క బాగానే ఉన్నాను అక్క ఏం చేస్తున్నారు అంత బాగేనా
బాగున్నాం రా మీ నువ్వెలా ఉన్నావు మీ సిచ్యువేషన్లా అంతా బాగు
ఆ పర్లేదు అక్క బానే ఉంది అక్క అంత బాగానే ఉంది బానే ఉంది
ఆ నేను మొన్న నేను ఆ సరే రాని మొన్న ఒక డ్రెస్ తీసుకున్నారా నేను దాని గురించి చెప్తామని కాల్ చేసినారా డ్రెస్ అయితే చాలా బాగుంది నచ్చుతాయో నచ్చవో
అయ్యో అక్క అంత మాట అన్నారేంట అక్క డ్రెస్ ఎలా ఉన్నా సరే బాగానే ఉంటది అక్క మీరు తీసుకున్నారు కాబట్టి బాగానే ఉంటయి
అరే అంత మాట ఎందుకు లేరా నచ్చితేనే తీసుకుందు కాని నచ్చకపోతే ఎందుకు ఎల మనకి
అయ్యో ఎందుకు అక్క అలా మాట్లాడతారు మీరు నచ్చుతారులేండి అక్క మీరు తీసుకున్నారంటే నచ్చకుండా ఉంటాద నాకు
అరే మరి అంతద్దులేర నన్ను బాగ పొగుడుతున్నావని నాకు బాగా అర్థం అవుతుంది గానీ అంతొద్దు నీకు నచ్చితేనే తీసుకుందువు
ఆ ఎడ ఇక్కడ తీసుకు నరకమరిసులు మర్చిపోయాను ఆడగడం
నేను ఆన్లైన్ లో కొన్నాను ఆ డ్రస్సు
ఆన్లైన్ లో కొన్నారా ఏ యాప్ లొ కొన్నారక్క బాగుంటందా మరి
ఆ నేను ఫ్లిప్కార్ట్ లో కోన్నారా బాగుంటది చాలా బాగుంది డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మరి నీకు నచ్చుతుదని అనుకుంటున్నా నేను
అయిన మనం లేడీస్ అక్క మనకు నచ్చకపోతే మనం వేసుకుంటామా ఏంటి
అదే కదా మనకు నచ్చితేనే మనకో నట్టపోదు ఎవ్వరుఏమన్నా సరే మనకు అవసరమే లేదు సరే
అదేగా అక్క మనకంతా నచ్చి అంత బాగుంది అంత ఫిట్ అయితేనే మనం వేసుకుంటాం అయిన షాపింగ్ అంటే అదొక అదొక రకమైన ఆనందం లేండ అక్క
అవునురా షాక్ షాపింగ్ అంటే అదొ ఒక రకమైన ఆనందం బాగుంటది షాపింగ్ షాపింగ్ షాపింగ్ ఆడవాళ్లకి షాపింగ్ అంటేనే అది ఓ పిచ్చి
హ్ హ్ అవునక్క ఇంకేంటక్క ఎక్కడ షాపింగ్ షా అంటే గుర్తొచ్చింది మొన్న పెళ్ళికి ఎక్కడికి వెళ్ళారక్క ఏ ఊళ్ళో అక్క
ఆ మొన్న పెళ్ళిక సౌత్ ఇండియాకి వెళ్ళి తీసుకున్నారా చీరా
అదే అక్క చాలా బాగుందక్క మీకు బాగా సేట్ అయిందక్క చీర
అవును కదా నాకు అదే అనిపించింది చాలా బాగుంది చీర బాగా నచ్చింది నాకైతే
ఆ చాలా బాగుంది అక్క చీర మాత్రం నాకైతే చాలా నచ్చింది నేను అలాంటివి కూడా తీసుకుంటా అక్క ఈసారి ఉంటే చెప్తారా నాకు మళ్ళీ వెళ్తే
హా రా ఆ సౌత్ ఇండియా నేను మల్ మొన్న చెన్నై షాపింగ్ మాల్ లో చూసినారా సేమ్ చీర చెన్నై షాపింగ్ మాల్లొ అయితే ఎంత తక్కువ కి ఉందిరా
అవునా మీరు తీసుకున్న చీర ఎంతయింది అక్క
నేను తీసుకున్న చీర అయితే ఐదు వేల అయిందిర
అవునా మరి వేరే షాపింగ్ మాల్ ఎంత ఉంది అక్కా
ఆడైతే నాలుగు వేలే ఉందిరా నేను ఇంకా వెయ్యి రూపాయలు ఎక్కువ పెట్టినేమో అనిపించింది ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంది
అవునా చూడండి అక్క మరి మీకు ఎక్కడ తీసుకోవాల అనిపిస్తే అక్కడ తీసుకోండి చాలా బాగుంది కానీ మీ తీసుకున్న కలర్ వద్దక్క వేరే కలర్ తీసుకొండి అక్క నాకు
ఆ వేరే కలరే తీసుకుంటాలె అమ్మా నీకు
ఆ అక్క నేను డబ్బులు కొట్టమంటే కొట్టేస్తానక్క మీకు ఎవరికి కొట్టాలి మీకు కొట్టాలా లేకపోతే వేరే నెంబరు ఏమనా ఇస్తార దానికి కొట్టాలా
నిక్ నేన్ చెప్తలే అమ్మా అయినా డబ్బులు ఎందుకులే చీరందండి కుంటలే
ఎందుకులెండక్క పర్లేదు పర్లేదు
నీ ఇష్టం మరి
ఆ అక్క ఇంకేంటక్క తిన్నారా మరి
తిన్నారా నువ్ తిన్నవా
బిర్యానీ చేసా అక్క నేను ఇవాళ
వామ్మో బిర్యానీ చేసినావా నీకొచ్చా బిర్యానీ చేయడం
నేర్చుకున్నాను కదక్క ఫోన్ లో చుసి నేర్చుకున్నాను
నువ్వు చాలా గ్రేట్ అయితే
మ్మ్ ఆలగేం లేదక్క బిర్యానీ వేస్తాను పులిహోరా వేస్తాను నాన్ వెజ్లు అన్ని రకాలు వేస్తాను అక్క మన ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉండే అక్కంటుంద
ఏ ఏదరీ చోర్ త పక్కదార
హా ఊనక్క ఉందా మీకు
ఆ గుర్తుందిరా
ఆ అక్క అక్కడైతే బిర్యానీ ఉంటదక్క మామూలు ఉండదు అక్క బిర్యానీ మాత్ త్రమక్కడ
అవును రా చాలా బాగుంటది అక్కడ బిర్యానీ మాత్రం నాకైతే చాలా ఇష్టం ఆడ బిర్యానీ తినడం అయితే
అవునక్క నాకు కూడా చాలా ఇష్టం అక్క అక్కడ బిర్యానీ తినడం మాత్రం
ఆ అవునవు నాకు చాలా ఇష్టం
మ్మ్ ఇంకా చాలా ర రుమాలి రో టీ అవన్నీ కూడ బాగుంటాయక్క అక్కడ
అవునురా రుమాలి రోటీ అయితే తిని చాలా రోజులయింది రుమాలి రోటీ విత్ ఎగ్ కర్రీ అయినా పన్నీర్ కర్రీ అయినా అసలు అదిరిపోతంది అసలు ఎంత బాగుంటదంటే అసలు చాలా బాగుంటది అసలు కూడా మాత్రం
అవునక్క నాకైతే చా నాకైతే ఇప్పుడు ఊరిల్లోచుస్తున్నాయి అక్క మీరెప్ చెప్తా ఉంటే నువ్ అక్క నకు పన్నీర్ కర్రీ చేయడం వచ్చా అక్క నాకు చెప్తారా అక్క
అప్ బిర్యానీ చేసిన దానికి పన్నీర్ కర్రీ రాదరా
అలాగేం లేదక్క బిర్యానీ చేయడం వస్తే పన్నీర్ కర్రీ వస్తదక్క
చెప్తా విను పన్నీర్ ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్ టమాటో ఇవన్నీ బాగా కొంచెం వేయించుకొని అన్ని మ మసాలాలు వేసేది వేయించుకొని అ ఇదదిగీషి మిక్సీ చేసుకొని గ్రైండ్ చేేసుకోవాలం
ఆ అక్క తర్వవాత ఏం చేయాలి అక్క
మంచి గా గ్రైండ్ చేసుకని మంచిగా నూనె అయినా బటర్ అయినా నెయ్యి అయినా ఏదో ఒకటి వసుకోవాల ప్యాన్లా
క్క
వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది మొత్తాన్ని మంచిగా మగ్గించుకొని ఆయిల్ తేలేంత వరకు మగ్గిం
అవునా అక్క రే నేను ఆయిల్ తెేలేంత వరకు ఉంచినాక నేను అది వేసి డైరెక్ట్ పన్నీర్ వేసేస్తాను అక్క అందుకే అనుకుంట అలా అయిపోద్ది నా కర్రీ
ఆ హా పంచి గా ఏసుకొని చాలా సేపు ఉంచుకోవాలి చాలాసేపు మంచి గా మగ్గిన తర్వాత కొత్తిమీర ఇవన్నీ ఎసుకొని మంచి క్రీమ్ వేసుకొని బాగా మగ్గించుకొని పన్నీర్ వేసుకొని అప్పుడు మూత పెట్టేసుకోవాలి బంద్ చేసుకొని
అదే అక్క నే ఆయిల్ తేలే అంత వరకు ఉంచను ఏం లేదు అక్క అది వేసేస్తే అది వేసేసిన తర్వాత డైరెక్ట్ పన్నీర్ వేసేసి క్రీమ్ వేసేసి కొత్తిమీర వేసేసి బంద్ చేస్తాను అక్క అందుకే అది మొత్తం ఆ టేస్ట్ ఏం బాగోదు అక్క మొత్తం ఇట్లా పచ్చి పచ్చిగా ఉంటది అక్క
ఆ ఒకసారి ఇట్లా ట్రై చేస్ చూడు చాలా బాగుంటది ఇట్లా ఏస్తే మాత్రం
ఆ అక్క మ్ బా ఆ ఇలా ఎస్తే బాగుంటదా అక్క
అస్సలు అదిరిపోతదమ్మా నువ్వు ఇంకొక్కసారి ఎప్పుడు కూడా
నువ్వు అని చెప్పలేవు అంత బాగుంటది ఇట్లా వండి ఈడు
ఆ అక్క
ఎరా జలుబు చేసిందా జలుబ చేసిందా ఏందమ్మా నీకు
అవునక్క జలుబు చేేసింది నక్ క్క
అవునా మరి టాబ్లెట్లు ఏమన్నా వేసుకోపోయినావు
అవే స్ క్కుంటునే ఉన్న అక్క బెన్నడ్రిలు కూడా తాగుతున్నానక్క అయినా తగ్గుతలేదు అ
అవునా కసారి లవంగా మాటిటేస్టీ ఒక అట్టికి పెట్టుకో అట్కి పెట్టుకొని తాగు అల్లం లవంగం దాల్చిన చెక్క, మసాలా డ్ టీ లాగా పెట్కొని తాగు
ఆ అక్క ట్రై చేస్తాను అక్క అయితే ఈ సారి ఈరోోజు
ఆ ఇంకొక్కసారి నువ్వు రమ్మన్నా కూడా దగ్గు నీ దగ్గరికి రాకుండా వెళ్ళిపోతది
ఆ అక్క ట్రై చేస్తాను అక్క నేను ఇంగేటి అక్క మరి సంగత్ తు మ్
ఏం ఉన్నది రా నువ్వే చెప్పాల అదే కొన్నా బాగుంటదా చేసాం ఎప్పుడు వస్తావ్ తీసుకుంటరు అని చెప్పేసిి నీకు ఫోన్ చేసినా నేను
ఆ వస్తా అక్క వస్తా తీసుకుంటా ఈ మధ్యలో వచ్చేసి తీస్ కుంటన్ నేను
టే ఇంకేంటి ది మరి పండగలు దగ్గరకు వచ్చినాయి పన్లు ఎక్కువైతాన్నాయి తిండి తక్కువైతాంది
అది కదే అక్క చిరాకు వస్తుంది నాకైతే మా మాట్లాడితే ఏదో ఒక పండుగ వస్తుంది అపోతే ఏదో ఒక పని పని పని పని పని ఇది సరిపోతుంది అ
అవునురా మాట్లాడుతూ పండగలు పగలు తిండి తిండి వేసుకోవడం కూరగచుకోవడం ఇవే ఇదే పని రొటే రొటేషన్ జరుగుతా ఇట్లోనే
అదే కదా షిఫ్ట్లు ఏంది ఓ రొటేషన్ రొటేషన్ రొటేషన్ రొటేషన్ రొటేషన్
చిరాకు వస్తుందమ్మా కాస్త పడుకున్నామంటే టైం లేకుండా అయ్యింది
అదే కదక్క అసలు మీరు ఈరోజు చెప్పారు కదా పన్నీర్ కర్రీ నేను కూడా ట్రై చేస్తాను అక్క
చెయ్యి చెయ్యి మంచిది